హలో బాయ్
హలో హై గ హలో హాయ్ బాగున్నాం
బాన్నాను బాన్నా
ఉ బాన్న
ఏం జేస్తన్నావు
ఏంటి తీసుకొచ్చినా కుచ్చోని కాలిగా
నా న్నా అ తను చిత్రం
ఆ
చి చిత్రాన్నం పడిం తిన్నాం నువ్వు ఏ ఇవాళ దోసి చట్నీ దోసి ప్రతిరోజు
దోసి లోకి చట్నీ తింటారా
తె
టమాటా చట్నీ పల్లి గింజల చెట్నీ అ మన
దు
వేరే చోటుకి వ్యాపకి పోయిన అక్కడున్నాను
హ్మ్ ఇంకెప్పుడో అయితుంది
అవునా మరి ఈ రోజు అయినా కూడా వెళ్ళలేదు తెలుసా
ఒక వన్ ఇయర్ ముందే అయిపోయింది మొన్నటికే వన్ ఇయర్ అయితుంది నే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అందుకే మళ్ళీ శాంతి హోమం చేపిచ్చాం ా ఎల్లా
దవత చేస్ కొ ఉమెన్సకి
అంత బా చేస్తారు శితల ఎండాకాలము ఫుడ్ బా టెస్ట్ గా ఉంటుంది ఏం జాతర ఫేమస్ హ
అంటే ఆంధ్ర సైడ్ అంత ఫేమస్ కదా
అవునండి ప్రతి ఇయర్ చేస్తారా మీరు అవునా ఏమి చేస్తన్నారు ట్రైనింగ్ ఇస్తాన్నారా నీకు ట్రైనింగ్ ఇస్తాన్నారా నీకి ఎందుకు ర ఆ ఎవ మ వెరాయిటీ చ భర ప్ర న సైట్ దొరుగుతా ఎమద కనుప మళ్ళ వెళ్ ఇ బిస్తాడ్లి రేబ రేబ బిస్తాడు ఇల్సరా వెంటా అ అమ్మాంట అమ్మ ఎలా కుట్టే నా చదింది అబ్బా ముగరి ముగ్గురికి ఇప్పిస్తానని ఎప్పుడు చెప్పిందంటా ప్ప మట్ట జమ్మ ఏ వాడదు గమ్లా బాబు
ఆ అడుగుదాం
జబ్ చేసినట్టు స స జరం డబ్బు బీరు
అద మరి
బ బీదాల న నను మా నడ మబ్బళ ఇస్తే తెచ్చుకు వరణందల
అనబ
పదిెమిడు వందల అయితే ట్యాబ్లెట్లు తెచ్చుకుంట ఎయి అ అయితే తెిచ్చి అందుకే ఫోన్ పే చేస్తే తెచ్చుకుంట ఇరవరాల ఏరవదు కాాల ఇరవైకి మయర్ ఆ రోడ్ చెప్పింది కిరవయితే అజత్ర మైస నవ అంద్ర బేను ీట్ రడిటికా ఎడుతున్నా గుొతులో ము ఫస్ అలాగాే గ ద పా హింత చెబ తె కాణించి పెట్టేదిరా ఇగ రోజు
టస్ పన్ననవ్
అరే దంచి పొడి ఉంది
ఎందుకు పోయిర్రు
ఎందుకు ఆ ఇంట్లో ఉన్నాయిదంచుకోవాలి దంచుకుని బరు
అవి దంచుకొని హాట్ వాటర్ లో వేసుకొని రోజు తాగు
బ్బో అ పెద్ద ఫార్మసిస్టే
ఫార్మసిస్టేంలేదు ఇప్పుడుప్పుడే ఎదుకుతాన్నం ఫార్మసిస్టెంగాదు మేము
విష ఏడగుగు ఎదుగు
పెద్దగా ఎదగాల
ఆ ఎదుగాతావ్ నువ్వు మంచి జాబ్ చెయ్యాలి అని కోరుకుంటాం
అది ఓకే
ఏంది పక్కనున్న వాయిస్ ఇనిపిస్త ఉంది
హ
పక్కన వాయిస్ ఇనిపిస్తావుంది
పక్కన వాయస్ అంటే ఈడ ఆఫీస్ లో కూర్చోన్నాం కాబట్టి వాయిస్ వస్తుంది
వాయిస్ ఇనిపిస్తావుంది కదా చుట్టు పక్క వాల్ది నా పక్కయవరు లేరు ఒక అమ్మాయి మా ఇంటిదగ్గర ఆమె వేరు
అ
ఉం ఇంటి దగ్గర ఒకదాన్నే కుర్చోవాలె మూలకు
నే ఉండవా
ఉమ్ ఇడ ఇవరు కొత్తోళ్ళు పరిచయంగాలే
ఆ
ఆఫీస్ లో ఎవరు కొత్తోళ్లు పరిచయంగాలే ఏం లేదు
బై మిస్ ఓకే
ఏం ఇంకా తెలియదు
ఉ
అయితే కొత్త ఆఫీసు కొత్త వాతావరణం కొత్త ఫ్రెండ్స్
బాగాంది టైం పాస్ అవుతాంది
అంతా బాగున్నట్టున్నయి ే
ఆసాతి పోమంటందదే
ఇంకేంటి చెప్పండి మీరే ఏన్నో ఒక బ్యాగ్ ఆర్డర్ బె ట్టాలి ఓటోన్న పెట్టచ్చు కదా మీ షోలో ఆర్డర్ పెట్టాలా
పెట్టుకో చూసుకో
మంచి పంపిస్తు లింపులు పంపిస్త చూసుకుంటాం
ఆ పంపిస్తా లింకులు పంపిస్తా అ విశ్లేషణలు వేసుకుంటాయ కావాలని బ్యాగులు వేసుకొని చూడాలి
ఇలా మర్గా తయారయితా నవుద ను మధ్య
ఏంగ్మ రా జిట్ంత కత్రిచ్చకున్నా
తైల్గా ఉండవులే అ
హలో ఇంకేంగా ఎత్ర
నిమ్లేదు బాగున్నారు మాకన్నారు ఇంట్లో అంతా బాగున్నారు ఆంటీ అంకుల్
లెక్కపడుకు మ మా మీ మామ మీ తమ్ముళ్ళ మీ మమ్మీ
అందరూ బాగున్నారు ఇ
ఆ పేరు పేరు నా అందరూ బాగున్నారా
అందరూ వాడున్నారు ఊరు వరు ఇఊ ఇట్లా వాళ్ళైనా మాట్లాడుకో వాళ్ళ ఇలు బాగున్నటలుు బాగు అ అ నల్ భావ అంట అంట బాగు ఆ ఇలు బాగున్నారుారా మీ అత్త వరల్ర
లేదు లేదు రేపు మన్నాడ అన్నట్టుంది
న కుడుకుమా న కు తె స అ ఎంతదిలు ఎతు
మట్టలి ఎన్న రేపు మాడు పడి అయింకా రేప మన్న డన్నా లేకపోతే అవతల మన్నాడన్నా కంటుందంట అ మా అమ్మలు
అవునా ఎగైతే తెలివి చేసటుంది నైట్ కూడా అట్లే
ఎందుకు అలజెడు వాముంత తీసుకొని ముొక్కు నుంచి ఎగరం వరకు అంత దిద్దుకుంటే
ఇల్ అరన్నా ఒట్కోవాల
అ అవు మాత్ర ఇంకేంటి
ఇ దవ ఏ అలా ఎన్నికిందిివది
పందిచ్చి అమ్మ సారీ పన్న అనుకున్నాి
ఇంటికిన్ని మళ్ళీ సాయంత్రం
వెళ్ళాలి ఒక సిక్స్కి వదిలేస్త మళ్ళా బస్సు ఎప్పుడు అప్పుడు వన్ అవర్ డానికివనికి పని పవారు
టైమే ఉండదు కదా పాప మా ఆంటీకి ఇద్దం మితా ఉంటుంది చేస్ పెట్టాాలప్పుడు దీన్ని మళ్ళా సాయంత్రం
చేజ కట్టాలా పెడత నేను ఇప్పుడు మా అమ్మ ఊరికి పోయి
మీది నువ్వే చేస్తున్నావు
ఉమ్ ఇదే మా అక్క చూస్తు ఉంది
నువ్వు చేయవా ఎందీ నీకు నేర్చుకో రావేంటీ
అంటే రాదంటే రాదంటే సరే అయితే
ఆ సరే సరే బాయ్ ఉమ్
ఇ